హలో
హలో బాగున్నారంండి
ఆ బాగున్నామండి బాగున్నారా మీరు
ఆ మేం బాగున్నాం
స్తు మద
ఆ ఏం లేదు మీరు
నేను కూడా ఏమి లేదు ప్రస్తుతానికి కుం చేద్దామ
ఈ వేషవికాలం ఎలా సాగుతుందండి
ప్రస్తుతానినికి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అదా వాళ్ళతోటి సౌకర్యం లేదు అ
ఎక్కునే బయట ఎక్కువ వెళ్ళకని చాలా ఎండ దెబ్బ తగిలిద్ది మనకి
అవును మా పాప కూడా మొన్న బయటికి వెళ్ళనందుకు అసలు ఇప్పటి వరకు అన్నమే తినట్ ట్లేదు అసలులకు సరిగ్గా అదేరు చూస్తున్నా ఏంటి ఎాల అర్ధం కాకదు తిన్నారా అండి
ఆ తిన్నాం మీరు
ఆ నేన్ కూడా తిన్నాను
ఎక్కువ నిమ్మకాయ రసం అవి తాగండి
ఆ అదే చూస్తున్నావు కాని పాపకు చిన్న పాపకు పెట్టచ్చో లేదో అర్ధం కా లేదు నిమ్మకాయ వాటర్
- అంటే మా ఫ్రెండ్ది మా స్నేహితురాల ఫ్రెండ్ పెళ్లిి ఉంది ఆ ఎలాంటి చీర ఎంచుకోవాలో అర్థం అవ్వట్లేదు మీకు తెలిస్తే కొంచెం చెప్పరా
ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఫ్యాన్సి లో తీసుకోండి బెస్ట్ ఉంటది ఫ్యాన్సీ అయితే ఎప్పటికైనా యూజ్ అయితది
ఆ ఫ్యాన్స్ అలాగే గాజులు కూడా ఈ సెలక్షన్ నాకు తెలీదు
అవునా గాజులు అ యితే త్రెడ్ గాజులు కాకుండా కొంచెం మెటల్ గాజులు వేసుకొని ఆ అవి బావుంటాయి మట్టి గాజలు సైడ్ వి పక్క కు వేరె గాజులు డిజైన్ ఉం బావుంటాయి అవి ఒకసారి అవి ట్రై చేయండి
ఆ ఓకే నాకు చాలా ఇష్టం అట్లా వేసుకోవడం అలాగే మీకు పెళ్ళిలో ఎలాంటి బహుమతి తీసుకెళ్ డం తెలుసా ఇలా
అదయితే ఇప్పుడు కొత్త అబ్బయి పెళ్ళయ్య వాళ్ళు కాబట్టి ఇది ఏంటిదనింటే రాధాకృష్ణ ల ఫోటో తీసుకెళ్ళండి లెక్క పొతే వెంకటేశ్వర స్వామి ది తీసుకెళ్ళండి అదైతే బెస్ట్ ఆప్షను
ఆ అవును
అదయితే మంచి మంచిగా ఉంటది అ
వేషవిికాలంలో మనం టూర్స్ వెళ్తాం కదా ఏ టూర్ అయితే బెస్ట్ ఏ ప్లేస్ మీరు ఎక్కడికైనా వెళ్ళారా
ఆ ఇంతవరకయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంత వరకైతే ఎక్కడికి వెళ్లలేదు ఇక వెళ్ళాలనుకుంటే మామలుగా ఏదన్నా దేవుళ్ళ దగ్గరికి దర్శనాలక అయితే తేనే బావుంటది వెళ్తే దేవుళ్ళ దగ్గర వెళ్తే కొంచెం మనసు పీస్ ఫుల్ గా ఉంటది బావు అని నేను అనుకుంటున్నాను ఈ ఎండాకాలం బయటికి వెళ్ళడమే కొంత కష్టం
మీ దగ్గర ఫేమస్ టెంపుల్స్ ఏమి ఉన్నాయండి
మా దగ్గర అంటే బిర్లా టెంపుల్స్ ఉంది మళ్ళా ఇటు సైడు ఏడు పాయాల జాతర అమ్సది ఆ శివరాత్రి అప్పుడు సాగుత ది ఇప్పుడు ఎప్పుడైనా రన్నింగ్ లోనే ఉంటది
ఆ ఏడుపాయల్ టెంపుల్ ఫుల్ ఫేమస్ అంటారు కదా అమ్మవారిది మేము రీసెంట్ గాఎళ్ళం మా స్నేహితు మా స్నేహితురాళ్ళతో
అవునా చాలా బావుంటది అక్కడమ్మవారు
అవును జాతర చేసిరు జాతరచేసిరన్నమాట ఇక్కడ ఆ మా ఫ్రెండ్స్ తో పోయినాం కోడి కోసుకోవచ్చు అట్లా
ఆ అక్కడ అమ్మవర్లు కాబట్టి ఇ కోడి మేక అన్ని సహజం అక్కడ మాములుగా వేరే ఆ వెళ్ళండి ఎప్పుడో చాలా రోజులు అవుతుంది ఎల్లి
ఉ అక్కడ గాజులు బాగుంటాయి అంట కదా
ఆ బాగుంటాయి గాజులు బట్టలు చాలా బాగుంటాయి గానీ మనం తిరగాలి తిరిగే అంత ఓపికా ఉంటే అన్నయ్ ఇస్ ప్రశ్న్ తంగ్ కొనుక్కోవచ్చు లేకపోతే మాత్రం అసలు దొరకుడు కష్టం
అవును మీరు మీ ఇంటి కోసం తీసుకెళ్తారా మమ్మల్ని
ఆ తీసుకెళ్తాం ఖచ్చితంగా తీసుకెళ్ళ తీసుకెళ్తాం రండి మీరు చూసుకుని రండి మా దగ్గర నుండి డైరెక్ట్ బస్ ఉంటాది ఊ
అక్కడ గాజుల అన్న డ్రెస్సెస్ అన్నా నాకు చాలా ఇష్టం
అవునా నేను మా అక్క వాళ్ళది షాప్ ఉంది ఆమె ఆమె దుకా బట్టలు దుకాణం మే ఉంటది ఆమె గాజులు అవి అన్ని అమ్ముతాది ఆమెకు ఆమె వెళ్తే ఎప్పుడన్నా రమ్మంటే తోడు వెళ్తాను
అవునా
లైనింగ్ లు అలా ఆస్పర్ బట్టలకు ఫాల్స్ కు వెళ్తాము
ఉ ఈసారి మా ఆ ఈసారి మా కుటుంబం తంతో వస్తామండి
కర్చ్ ఖచ్చితంగా రండి ఎప్పుడొచ్చినా తీసుకెళ్తా ఎల్లోచ్చి
ఊ మీకు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టలో తెలుసా
ఆ తెలుసమ్మా
నాకు అంటే మా అమ్మ కి కొంచెం తెలియా అండి కొంచెం ప్రాసెస్ చెప్తే నేను మా అమ్మ తనకి తినాలని చాలా ఉన్
అవునా అవి కొలతలతోమ్ పెడతారు డబ్బా అనేసి ఉంటది కేజీ అనే వేసి ఉంటది నేనైతే మాక్సిమం మమ్మ ఎక్కువ శాతం మా అమ్మే పెడతది ఎప్పుడైనా నీ పెట్టుకోవాల అనుకుంటే ఇక మమ్మ తోటే ఫోన్ లో మాట్లాడుకుంటే ఇవన్నీ ఎన్ని చేయాలనేసి ఎన్ని గ్రామ్స్ ఇల్లు ఆవాలు జీలకర్ర కారం ఉప్పు ఉప్పు అవన్నీ చూసుకొని పెట్టుకో ట అలా అన్న
పూకే
ఏం చదువుతున్నారు మీరు హలో
వినిపిసుందా
ఆ ఆ ఏం చవుతున్నారు మీరు
మేము కళాశాలలో ఉన్నాం
అవునా
ఊ
ఇంకా భోజనం అయ్యిందా
ఆ భోజనం అయింది పాప ఎలా ఉందండి
అవ్ పాప బాంది
ఉహు ఇంకేమన్నా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయా మీ విలేజ్ లో అంటే మీరు విలేజ్ కు వస్తారా లేకపోతే ఇక్కడ సిటీ లోనే ఉంటారా
పడుగలకు ఎప్పుడ ఒకసారి వెళ్తాను ఇప్పుడైతే వెళ్లే లేదు ఉమ్మ్ కాకపోతే ఇక్కడ నేనున్న దగ్గర ఇక్కడ చిన్న తిరుపతి అనే కూడా ఉన్నది నేను కూడా ఎప్పుడు వెళ్ళాలి చాలా రోజులు ఉండి వెళ్దా అని ప్లాన్ ఉండి కానీ వెళ్ళలేదు ఈసారి వెళ్ళాలని చూస్తున్నాను
ఇక్కడ దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుందట కదా వెళ్ళారు ఎప్పుడైనా మీరు
ఆ నేను వెళ్ళలేదు తెలిసిన వాళ్ళు వెళ్ళారు మా చుట్టాలు మాట్పడుచు వాళ్ళు క్క ఉంటారు వాళ్ళ దగ్గర ఉంటాయి టెంపుల్స్ ఇస్కాన్ టెంపుల్ తిరుపతి ఇక్కడే ఉంటది వాళ్ళ పిల్లలు వెళ్తే చెపిస్తారు వెళ్తున్నామ అని కానీ నేను డైరెక్ట్ వెళ్ళలేదు వెళ్ళాలని చూస్తున్నా
హ హ నాకు వెళ్ళాలనింది ఆ వస్తామండి ఇస్కాన్ టెంపుల్ క వెళ్ళాలని ఉంటది
అవును మన భరత్మోత్సవాలు అక్కడ చిన్న తిరుపతిలో జరిగాయి వెళ్దామని న అనుకున్నాను గాని కుదరలేదు అసలులకు వెళ్ళాలని చాలా ఇష్టపడ్డాను కాగాని వీలు అవ్వలేదుో
మన అందరం కలిసి వెళ్దాం
సరేనండి తప్పకుండా ఖచ్చితంగా వెళ్దాం నాకు కూడా వాళ్లళినే ఉండడి ఇంకా భోజనమయంద
ఆ ఇందండి భోజనం మీరేం కర్రీ చేసారు
నేను పాప కోసం పొద్దుట తప్పు చేసాను ఇప్పుడు ఉలిక్కు చూస్తుమా మా వారు వచ్చంటడి హ నా వచ్చిండే ఆయనకు తెసుకొచ్చారు
ఉలిక్కు కూర
హ కోడి గుద్దు
ఉ బాగుంటది ఉ అలా బాగుంటది
మా ఇంట్లో ఏ కూర అైనా టమాటలు లంది తినరు మాటవరు
ఆ మా అత్త కూడా మంచి చేస్తుది కూరలు మా అక్క చేపల కూర మంచి వంటాని హ్మ్ బరియనిీ కూడా సరే
ఆ హ
హ్మ్
ఉ
మా అక్కవాళ్ళు ఇంటికి వెళ్ళాలి ఈ మధ్య లోయగా
ఇక సలవులు వచ్చాక వెళ్ళండి ఇక
హ్మ్
తెలుగుళ్ళ వచ్చాక వెళ్తే
మంచి పిల్లలతోటి ఇవ మా అట్లనేే ఉంటది రేపు నీకు పెళ్ళయ్యాక అప్పుడు ఇంకా మిస్ అయితారు ఇప్పుడు గడ మస వెళ్ళయ్యాక తాన్, మిస్ అయ్యేదే మిస్.
ఉహూ.
ఇప్పుడు ఏముందమ్మా? మీరు హాస్టల్‌లో ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఫ్రీ అయ్యాక. ఎప్పుడు ఎన్ని రోజులు అంటే, అన్ని రోజులు అక్కడ. ఒక్క దగ్గర ఉండరు మమ్మీవోళ్లా ఇంటికాడ ఉండరు. ఒక్కసారి పెళ్లి అయితే, ఒక సవుడు. రక్తం ఎనిమిది గ్రాములు, తక్కువ ఉంటది.
హే హే హీ.
అట్లనే ఉంటది దా?
మ్మ్, మ్మ్.
ఎప్పుడు ఎప్పుడో పండుగలకు గానీ, కలుసుకోము ఎవరము.
అవును.
మ్మ్, ఇంట్ల ఒప్పుకుంటార అంటే, ఇంట్ల ఒప్పుకోరు ఊకే వెళ్లడం.
మ్మ్.
ఎట్లా ఉంటారు? ఇప్పుడు మీ లైఫ్ బెటర్ లైఫ్. దాన్ని ఎంజాయ్ చెయ్యండి, మిస్ చేసుకోకండి. చదువుకోవడం, అది ఏది?
మ్మ్. మీరు, ఆటలు ఆడతారా?
మ్, ఆడతానమ్మా!
మేము, చిన్నప్పుడు ఆడుకునేది.
ఏయ్, హే హే... చెప్పానే కదా! చిన్నప్పుడే వేస్ట్ ఉంటాదని.
ఉమ్.
అవునవును. మీరు, హాస్టల్లోనే ఉంటారా?
ఆ, హాస్టల్లోనే.
మ్హు.
సరే, సరే అండి. నేనే మళ్ళీ చేస్తా.
సరే మరి, అన్న తింటాదుకు లేరా?